హలో ఆ హలో బాగున్నావా ఏం చేస్తున్నవు ఒకటి కట్టయి
ఏంలేదు. నువ్వేం చేస్తున్నవు తిన్నవా.
ఆ ఇప్పుడే తిన్నా. నువ్వు తిన్నవా?
ఆ తిన్నా ఇంతకు ముందే.
ఆ టూ సెకండ్స్ కే కట్ మాది మిల్మికర్. మీది?
మాది అదేమంట టమాటా చట్నీ చేసా నేను.
అవునా. మీకు ఇంట్లోనే పండిస్తారా?
అవునవును మా ఇంట్లోవె టమాటలు. అవును విలేజె పల్లెటూరెమాది.
ఆహా పల్లెటూరులో ప్రశాంతంగా ఉంటది కదా వా తావరణం జీవితం కూడా ప్రశాంతంగా ఉం టది. పచ్చని పొలాలు హ్ మీకున్నయా పొలాలు. వ్యవసాయం చేస్తరా.
వ్యవసాయం ఒకప్పుడు ఎసేవాల్లు. ఇప్పుడు లేదు అంతా కొంచెం తగ్గింది
అవునా
ఆ అంటే చేస్తర్ ఆ అవును చాలా బాగుంటది ఇటు సైడ్ ఎక్కువ ఏమంటరు వరి పత్తి ఉంటాయి కదా ఇప్ ఇప్పుడు ఈ సమ్మర్ లో పల్లిలు లేేసిన్రు వేరుశనగ అంటరు కదా
ఆ
ఆ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఆల్మోస్ట్ అదే ఉంది. సమ్మర్ లో ఆ అంటే ఆ ల్మోస్ట్ అదే ఉంది ఎక్కువ ఇప్పుడు. అంటే సీజన్ ఏ సీజన్ లో బ గది వరి అవి ఉంటాయి పత్తి ఉంటది ఆ మళ్ళీ పత్తిలో అంతర పంటగా కందులు అలాంటివి ఏస్తరు
ఉహు బాగుంటది అట్లా
అవును మీది కాదా మీది విలేజ్ ఎ అ
పెద్ద భవనాలు ఉంటాయి. రోడ్లు ట్రాఫిక్లు రావడం, పోవడం అదేంటి కలుషితమైన కాలుష్యం ఎక్కువగా ఉంటది. ఫ్రెష్ ఎయిర్ ఉండదు. ఏమి ఉండదు. అంత ట్రాఫిక్
మాకైతే మన్ కొంచు చాలా బాగుంటది సమ్మర్ అయినా కొంచెం చెట్లు అవి ఉంటాయి కాబట్టి కూలే ఉం పెది మాకు
ఆ ఆ ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ దగ్గర దగ్గర ఇల్లులు ఉంటే అట్ నుండి బయటికి వెళ్లరు. ఏం ఎళ్లరు. ఏసీలు ఫ్యాన్లు కూలర్లు వేసుకొని ఉంటరు. అసలు చెట్లు అంటేనే తెల్వదు. ఒక్కరు కూడా పెంచరు. చెట్లు అనేవి రేర్ ఇక కనబడవు. ఆక్సిజన్ కూడా ఇట్లా ఫెష్ట్ గాలి ఇ కావాలన్నా కూడా దొరకవు
మొత్తం పొల్యూషన్ అంతా అట్టా ఉం
అవును మొత్తం చాలా పొల్యూషన్ ఇది ఏం అంటే ఇక ట్రాఫిక్ జామ్లు ఇవ్వే అయితాయి
నా
మీ దగ్గర అన్ని మరి పల్లెటూరు అంటున్నారు. సౌకర్యాలు ఉంటాయా మరి పాఠశాలలు, ఆస్పత్రులు, ఓహరం
అంటే ఉంటాయి కాని పెద్ద పెద్ద ఉండేయి కార్పొరేట్ లెక్క అట్లా ఏమన్నా అంటే ఇగ టౌన్ కు అట్లా ఎళ్ళాలి దగ్గరకున్న వాటికి కాని కాకపోతే ఇక మామూలుగా ఆర ఎం పీస్ లాంటి ఉంటారు కదా ఆరమ్ ఈ డాక్టర్స్ అట్లుంటరు కూల్స్ కూడా ఉన్నాయి కానీ ప్చ్ ఆటేట్ ఓన్లీ టెత్ వరకు సెవెంత్ టెంతు అంతే కాల్ కాలెజెస్ లేదు ఆ అవును వెలల్సిందే కాలేజెస్ అవును ఆ అక్కడకి ఎలాల్సిం ఎందుకు కాలజస్ అట్ ఎం లేవు ఆ థియేటర్స్ ఉండవు ఏం ఉండవు
మీ ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఉంటారు మీతో అందరు కలిసిమెలిసి ఉంటారా కలిసిమెలిసి భోజనాలు అడ్డే వెళ్ళడం మార్క్ ఎటు వెళ్ళడం పంటలకు చేన్లకు వెళ్లడం
అందరు మంచిగా అందరు ఒకటే కుటుంబం లాగా కలిసిమెలిసి
ఊమ్ అలా ఉంటే మంచిగనిపిస్తది
షేర్ చేసుకుంటూ మంచిగనిపిస్తది
ఇక్కడ అలా ఉండవు ఎవరికి వారే ఏమునా తీరే లెక్క ఎవరి దారి వాళ్ళదే ఒయి లేచామా తిన్నామా వండుకున్నామా మళ్ళీ పడుకున్నామా అంతే ఇగ ఎవరి ఇంట్లో వాళ్ళే ఉం టారు బయటికెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉండరు ఆహా ఉండదు ఉహు నతోని మాట్లాడరు ఆహ్
అంటే మాట్లాడరా లేకుంటే మాట్లాడే అంత టైం ఉండదా ఎవరి
టైం ఉండదు ఇగ అందరు ఇట్లా జాబ్ స్కెళ్తరు కదా ఇగ మార్నింగ్ ఎప్పుడో ఓతే తరు నైట్ ఎప్పుడో వస్తారు ఇగ ఫ్రెష్ అప్ అయి తిని వండుకొని అవి వండుకోవడం కూడా ఉండదు ఆడర్స్ పెట్టుకుంటారు తింటారు పడుకోవడం మళ్ళీ లేవడం పోవడం ఇదే ఐతది
మన హెల్త్ ఇష్యూస్ ఓస్ తయిగద
అవును చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అట్లా ఇంకా బయట ఫు డ్లు తినడం వల్ల వండుకోకపోవడం వల్ల ఇంకా రెస్ట్ ఉండదు ఏముండదు
అయి ఇంకేక్కో వైల్స్ ప్రెసలు తింటూ ఒబేసిటీ అవి ఇవి ఇవన్ని మధ్యయితే బాగా చిన్న చిన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ ఒస్తున్నాయి
అవును చాలా వస్తున్నాయి చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ ఎప్పుడు ఏమతదో చెప్పలేము
ఇప్పుడు మొత్తం ఫుడ్ అలా ఉంది అంటే ఎక్కువ దిగుబడి రావాలని చెప్పి అంటే ఇవి మందులు అవి యూజ్ చేస్తున్నారు కదా కెమికల్సు ఆ
మరి మీ దగ్గర షాపింగ్ మాల్స్ మార్కెట్లు ఇవి ఉంటాయా మరి
మార్కేటట్ల అంటే మా దగ్గర సంతం ఉంటది వారానికి ఒకసారి
ఆహా వారానికి అప్పుడే వెళ్ళి తెచ్చుకుంటారా ఇగ వారానికి సరిపడా, అయినా మీకు ఇంట్లో పండుతా ఏమో
అంటే అన్నీ ఉండవు బా ఇంట్లో కొన్ని కొన్నే ఉంటాయి ఇక మిగతాయి కావాలంటే తెచ్చుకోవాలి లేదంటే వేరే వేరే ఇళ్ళలా కూడా ఉంటారు అంటే ఒకరిక ఒకరు ఇచ్చుకునుడు అట్లాంటి కూడా చేస్తారు అట్లా కూడా
ఆహ వాళ్ళు పండించుకున్నాయి మీకు మీరు
ఆ ఊ అట్లా అట్లా చేసుకుం లేదంటే ఇగ మళ్ళీ మార్కెట్ కెళ్ళి తెచ్చుకోవాలి ఇగ
మ్మ్ మార్కెట్ కి వెళ్తే అందరు కలిసే వెళ్తారా మరి స్ సంత కాబట్టి అందరూ ఒకటే రోజు వెళ్తారు అనుకుంటా
టేవాళ్ళుగాని కలిసే వెళ్తారు ఇద్దరు ముగ్గురన్నా
మ్మ్ హ్మ్ ఇగ వాళ్ళ పనులు అయిపోయినాంక తెచ్చుకుంటారేమో వెళ్ళి అంటే ఉదయం ఉంటదా సాయంత్రమా
ఆ సాయంత్రంమే ఉంటది ఫోర్ నుంచి నైన్ వరకు అట్లా ఉంటంది. నైట్ ఆ సాయంత్రం ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుది అప్పు ఇప్పుడు ఎక్కువ ఉండరు క్రౌడ్ గాని ఇగా ఫైవ్ సిక్స్ సిక్స్ నుంచి అట్లా ఏక్ స్టార్ట్ అయి నైన్ వరకు ఉంటంది.
అట చల్లని కూడా సాయంత్రం ఇలా పోతే మంచిగా అనిపిస్తాయి కదా మార్కెట్ కి చల్లగా ఇప్పుడు ఎండాకాలంలో ఎండలాగు మధ్యాహ్నం పోవడం కంటే ఇట్లా సాయంత్రం చల్లగా మంచిగా వాకింగ్ వేసుకుంటే పో ఉంటే బావుంటాది
ఆ అవును మనిషం అనిపిస్తుంది అట్లా
హ్మ్
అక్కడనే మాక్ అన్ని డ్రెసెస్ కూడా అందు అక్కడనే అమంట తారు అంగడిలోనే సంతలో డ్రెసెస్ బా ని మిగ త అన్నీ కూర్ బి ఓన్లీ కూరగాయలే గాకుండా ఆ అవును
అవునా
ఆ ఇక్కడ కూడా చాలా బాగుంటాయి హ్ ఇగా మీరే వేరే ఆంటె టౌన్ తెల్లారి అవ్వని జూసి అది ఒకసారి వీలు కాదు గాదా
ఆ
మళ్ళీ దానికోసం ప్ర ప్రత్యేకంగా వెళ్ళి జేస్ చేయాలి ఇదైతే సంతలో ఆ వెళ్ళినప్పుడు ఏమైనా న చ్చే ఉంటే అన్నీ తెచ్చుకుంటాం బంటు అన్నీ రకాలుంటాయి ఐటైమ్స్ అవిగా నీ గన్నీ
మీ సైడ్ రోడ్లు ఉన్నాయా మరి
ఏంటండి
రోడ్లు మట్టి రోడ్లెన లేకాపోతే సింమెట్ రోడ్లు ఏసారా
సిమెంట్ వేసారూ గాని అవి పాడైపోయినాయి మొత్తం కంకర తేలి అట్లున్నాయి. అన్నట్టు
మరి ఇప్పుడు ఎలా అండి వాహనాలు కార్లు ఇవి వొస్తే ఎలా
కార్లూ ఏ క్కువ రావు అప్పుడప్పుడే పెద్ద పెద్ద వెహికల్స్ రావు లోపలికి
ఎవరికి లేవ్వ మీ ఊర్లో గిట్ల కార్లు
ఉన్నాయి ఒకరి ఇద్దరికి ఆట్లా అంతే క్కువ లేవు. ఏ క్కువ బైక్స్ అన్నట్టు బైక్స్ లేకుంటే ఆటోస్ యూస్ చేస్తారు. ఏంటం
రోడ్లు వెయ్యలేదా
ఆ అంటే పిలిచారు గాని ఏమంటారు సిమెంట్ రోడ్డు ఓన్లీ మమ్ముంగిట్ ట్ల డాంబర్ రోడ్లు కాదు. అంటే మ అంటే మాక్ గల్లీలల్లో ఇట్లా లోపలికి బాటు సైడ్ డాంబర్ రోడ్డు ఉంది. గాని వర్షం వస్తే అయితే చాలా కష్టమైతుది వర్షం వస్తే స మొత్తం
మరి అప్పుడు ఎలా చేస్తారు వర్షమొస్ తే మరిగ బైటికెలా ఎళ్తారు
ఇగ అందులోనే వెళ్ళడమే ఇంక
ఆహా మీకు ఎడ్ల బండు లివు ఉన్నాయా ఇప్పుడు కాలంలో మీకు మీ ఊర్లో ఉన్నాయా
ఉన్నాయి. గానీ అందరికి లేవు. మా కూడా ఉండే ఒక అప్పుడు కానీ ఇప్పుడు లేరు. మా అంటే ఇప్పుడు అన్నిగా ట్రాన్ టక్టర్స్ వేరే వేరే వస్తున్నాయి. కదా టెక్నాలజీ పెరిగే కొద్ది అవి ఎక్కువగా యూస్ చేయార్ లేను
ఉ అవి ఇగ రేర్ అంత కనబడడం. లేదు ఇగ ఫస్ట్ లో అమ్మమ్మా మా అమ్మమ్మా తాతయ్య నానమ్మ వాళ్ళ కాలంలో బాగా యూజ్ చేసేవారు మంచిగా ఉండేడు మేము దాని మీద ఎక్కి చేనుగిలకు వెళ్ళే వాళ్ళం మంచిగా మంచిగా అన్పిచ్చేది
అవును మేం గూడా ఔను వెళ్ళేవాళ్ళం అది అప్పడి ఎక్స్పీరియన్స్ వేరు కాకపోతే ఇప్పుడు అంతా ఎవ్వరు చెయ్యట్లేదు అట్లా వ్యవసాయం చేసినా అన్ని పనిముట్లు ఆధునిక యువకుడు
ఇక అన్ని ఇప్పుడు అన్ని దానికి కి అది ఏన్ది పనిముట్లే వచ్చాయి అన్ని చేయనికి వారి నాడడానికి
అన్నిటికీ మిషన్స్ వచ్చినాయి అవే అవుతున్నాయి. వాటి వల్ల ఇప్పుడు ఏంటి ఇప్పుడు కూలీలు వెళ్ళేవాళ్ళు ఆ ఆ ఇట్లా వాళ్ళకి లాభం అవుతుంది కానీ ఇప్పుడు కూలీలు వెళ్తున్నారు కదా
ఆ వాళ్ళకేమ్
వాళ్ళకి ప పని ఉ ఉండడం లేదు దు ప్చ్ ఈ మిషన్స్ రావడం వల్ల
అవును అట్లా కాష్టంమయితది వాళ్ళ కూడా ఉపాధి పోతది
ఆ ఉపాధి పోతాంది వాళ్ళకి
అట్లా అని చెప్పేసి ఇక ఆ మిషన్స్ మీదనే ఆధారపడి వీళ్ళు కూడా అంతా పని చేేయడానికి బద్దకిస్త్
ఆ అవును మీ దగ్గర పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అట్లా ఉంటయి టాయా
ఆ అవును ఫ్యాక్టరీస్ ఉంటాయి అన్నీ వాటిివలనే మొత్ మొత్తం ఇది ఏంది ఎయిర్ అంతా పొల్యూషన్ అయిపోతది ఫ్రెష్ ఎయిర్ ఉండదు మాకు మ్
ఆహ ఆల్మోస్ట్ ఈ పొల్యూట్ లో ఢిల్లీ ఫస్ట్ ఉందంట కదా మొత్తం ఎయిర్ పొల్యూషన్ లో
ఆ అవును న్యూస్ లో చూసాను నేను కూడా
మ్
ఇగ హాలిడేస్ వస్తే మంచిగా అమ్మమ్మ వాళ్ళంటికి పోవాలి. ఇగ అప్పుడే సమ్మర్ హాలిడేస్ లో ఇక్కడ ఉండలేము ఇంగ ఎక్కువ రోజులు ఇక్కడ సిటీ లో.
హుమ్ హాలిడేస్ వస్తే మంచిగా ఎంజాయ్ చేయ్ చ్చు చలగ వచే చెట్ల కింద కుర్చుని భయట మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ
అవును అంబలి ఇస్తుందిమా అమ్మమ్మ సమ్మార్ వస్తే మీరు వేసుకుంటారా
ఆ చేస్తాన
బాగుంటది దాంతో మామిడిగాయ పచ్చడి పెట్టుకని తింటే బాగుంటది ఇంకా
ఆ అవును
సరే మరి తిన్నారా మీరు
ఆ తిన్నా
ఆ మేము కూడా తినాలి ఇక కొంచెం పని ఉంది
సరే మరి ఓకే బాయ్
ఆ సరే బాయ్